హలో బాగున్నారా బాగున్నారండి ఆ బాగున్నామండి మీరు బాగున్నారా ఎం చేస్తున్నారు అయింద అండి వంట తిన్న రండి ఆ లేదండి తిన్లేదండి టైమ్ నండి ఏం చేస్తున్నారండి
పిల్లలకి తినిపిస్తున్నానండి
తినిపిస్తున్నా నండి ఏం కర్రీ చేసారండి మరి
నేన వెజ్ రైస్ ఎస్
నేను ఆ వెజ్ రైస్ చేస్తానండి ఇవాళ తింటారండి పిల్లలు ఇష్టంగా వేడి వేడిగా నైట్ టైమ్ బాగుంటది పిల్లలు ఇష్టంగా తింటారని అవును అవును ఎట్లా చేస్తారండి మరి ఎగ్ రైస్
ఆహా ఎగ్ కాదండి వెజ్ చేస్
ఆహా ఎగ్ కాదండి వెజ్ చేస్తున్నా ఆహా వెజ్ రైస్
ఆ
ఆ మీదే నాండి వం ఆ అయిందండి ఇందాకనే అయింది ఆ ఉహు అది ఎం కర్రీ చేస్తారండి అలసంతకాయ గింజాలు చేశానండి
అవునా
ఆ మా పిల్లలకి బాగా ఇష్టం అండి అదంటే ఆహా అలచింతకలు
తిన్నారా అండి
తిన్నరాని మరి ఆ లేదండి ఇంకా తినాలి ఇంకా తినలేదు ఆ మధ్యాహ్న లంచ్ అయిపోంది ఇప్పుడు వంట చేసేసిన ఎట్లుందండి వెదర్ మీ సైడ్ మరి కొంచెం పర్లేదండి కొంచెం కూల్ అయిపోయింది వర్షాలేం పడకలే గాని సాయంత్రం వచ్చేసరికి గాలి వస్తుంది అట్ల వెదర్ కొంచెం కూల్ అయింది మీ దగ్గర ఎట్లాందండి వెదర్ దగ్గర కూడాడి మన్న ఒక టూ త్రీ డేస్ బ్యాక్ కొంచెం గాలి బాగా గాలి వచ్చిందండి ఆ వర్షం అయితే రాలేదుదే ని బాగా కొంచెం గాలి వచ్చిందండి ఆ కొంచం చల్లగానే ఉందండి అంతా ఎండగ ఏం లేద్ లేదు కాని కొంచెం చల్లాగా ఉన్నదండి ని మా అగ కూడ సేమ్ మాట్లారే అండి వర్షాలు వస్తయి అదే అండి అసలు ఈ సంవత్సరం అయితే ఎంత ఎండగా ఉండేనండి చాల ఎండలు పడ్డాయండి
అవునండి బాగా బాగా ఎండాలు ఉండే
సమ్మర్ లో ఏం చేశారు అండి వెళ్లారా అండి తీర్థయాత్రలకు
ఆహా ఎటు వెళ్లలేదండి మా సిస్టర్ మ్యారేజ్ ఉండే
మ్యారేజ్ ఉండే ఆహా మత్తం అదే అయిపోయిందండి అవునా ఇక్కడ చేస్తారండి షాపింగ్ మరి
ఆ
షాపింగ్ ఎక్కడ చేస్తారండి మ్యారేజ్ క మాకు దగ దగ్గరలోనే ఉన్నాయండి మార్కెట్ అహహా దగ్గర లోనే చేస్తాను సిటీకి వెళ్ళారు మచ్చర్ దేవా షాప్ ఇది వాళ్ళ బట్టలు మటు కట్టే తీసుకున్నారు మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకుంటున్నారు కదండి ఇప్పట్లో అవునండి అవును ఎ మ్యాచ్ ఇద్దరి కాంబినేషన్ సెట్ అయ్యేటట్టు వేసుకుంటున్నారు అవునవును అవును వాళ్ళ సిటీకి అనే తీసుకున్నారు ఇ మేము దగ్గర్లోన్న మా మార్క వేలిన బాగా జరిగిందండి మ్యారేజ్ మరి చాలా బాగా జరిగిందండి చాలా చేసినట్టు ఉన్నారు ఉ సమ్మర్ మొత్తం అటే అయిపోయిందండి హాహా ఉహు ఎన్ని సారి తీసుకున్నారు మ్యారేజ్ ఎన్నిసారి తీసుకున్నారు మరి మీరు నేన అండి టూ త్రీ తీసుకున్నాను ఉ హల్ది అంత కూడా హల్ది అంత రిసెప్షన్ కి మా అంటే ముందు రోజు పాలపోరికే తీసుకొస్తారు కదా అవును అంటే దాని అహ హల్దికి అందరు ఒకటే సేమ్ ఎల్లో కలర్ ఆ సే మా చెళ్ళే వచ్చేసరికి పింక్ కాంబినేషన్ లో తీసుకున్నారండి అవునండి పింక్ బాగుంటది మ్ పింక్ తీసుకున్నారు మేము వచ్చేసరికి ఏళ్ళో ఆహా అందరు మ్యాచింగ్ ఇంట్లో వాళ్ళు అంత అహ అహా పెళ్లిి ఎక్కడండి మరి ఫంక్షన్ హాల్లో చేసారా ఇంటి దగ్గర చేసారా ఆహా లేదు అబ్బాయి వాళ్ళ ఇంట్లో చేసామండి అక్కడ ఫంక్షన్ హల్ కంటే చాలా ఎక్కువ ప్లేస్ ఉందడి అహ అంటే ఇంటి ముందే ఒక ఎకరం అంతా ప్రేసుంది మంచిగ్ సేమ్ ఇగ ఫన్ క్షన్హల్ లాగే అయిపోయిందండి ఒకస వన్ సైడ్ మొత్తం ఫుడ్ అరేంజ్ చేసిండ్రు స్టేజ్ కూడా చ బాగా పెద్దగా వేసిండ్రు ఆహ కొంచిగ గ్రాండ్గైంది మ్యారేజ్ ఆహ అవునండి పెళ్ళి అంటే బాగా పెద్ద ప్లేస్ ఉం అేనే బాగుంటదండి మ్ మ్ వచ్చే వాళ్ళు వెళ్ళే వాళ్ళలకు వాళ్ళకన్ని ప్రెట్లీెసేసి ఫ్రీగా కన్వనెంట్ గా ఉండాలందరికి అవునండి ఫెసిలీటిస్ గ ఉండాలం అన్ని కూడా కొంచెం పెద్దగా ప్లేస్ ఉంటేనే బాగుంటదండి మ్ అక్కడ ప్లేసు బాగా ఎక్కువ ఉండే అండి ఫ్రీగా ఉండే మ్ మళ్ళీ ఇక్కడ మేము మా దగ్గర్ రిసెప్షన్ పెట్టుకున్నామండి అహ వెడ్ మా దగ్గర కూడా రిసెప్షన్ చాలా గ్రాండ్ చేస్తున్నాం అవునా అహ వెడ్డింగ్ షూట్ కేళ్ళారా అండి మరి అవును కొన్ని ఫోటో ఇట్లా ఫొటోస్ తీసుకొని సాంగ్స్ పెట్టుకున్నారండి అహ ఆహా అంటే మా దగ్గర లోకల్ లోకల్ ప్లేస్లలో కొంచం అ గ్రాండ్ అంటే ఇట్లా బ్యాక్గ్రౌండ్ మంచి ఉండే ప్లేస్ లో లేళ్ళుండ్రు అహ హా కొన్ని అంటే ఒక టూ త్రి డే డేస్ అట్లా వెలిండ్రడి అవునండి ఇప్పుడు ఎటో దూరంగా వెళ్ళలేదానికంటే మన దగ్గర్నే బాగుంటాయండి కొన్ని కొన్ని లొకేషన్ షన్స్ అవి చూసేసరికి అందరన్నరు కదా మా దగ్గరే అంటే ఇగ ఇక్కడ తీసిళ్ళు అన్న దన్నారు అవును అంటరండి
అంటే ఫోటోలళ్ళో ఎట్లా గ్రీ
ఎట్లా గ్రీనరీ అది కొంచం ఎక్కువ వస్తది కదండి ఫోకస్ అల అవునవును మంచి గ్రాండ్ గా కనపడ్డదండి అసలు సిటీలల్లో అంటాం కాని పల్లెలల్లో చెట్లల్లో పొలల్లో తీసినై బాగాలుక్ క్కోస్తాయండి అవును గ్రీనరీ తోటి అట్లా మా దగ్గర్లో ఉన్న టెంపుల్ కూడా వెళ్ళిరండి అక్కడ టెంపుల్ లో ఒక ఫోటో షూట్ చేసుకున్నరు ఆహా అక్కడ కూడా మంచిగోచ్చినాయి మార్నింగ్ మార్నింగే వెళ్ళి చేసిళ్ళు అహ హా అట్లనే బాగుంటదండి అసలు ఎల్ ఖర్చు డబ్బులు ఖర్చు పెట్టి ఎక్కడెక్కడికో వెళ్ళలేదానికంటే అసలు మన దగ్గరనే చాలా బాగుంటది.
చాలా మంది బీచ్ అట్ట, బీచు అటు ఇటు అనేసి ఎళ్తరు, ఇప్పుడు ఫోటోగ్రా గ్రాఫర్ కి అక్కడ ప్లేస్మెంట్ కి అన్నిటి
అవునండి అవును దానికి తగ్గట్టు డ్రెస్సింగ్స్ అవి ఇవి సట్ చేసుకోవాలె అంటాము గని అసలు సమ్మర్ లో పెళ్ళిళ్లే చాలా బాగుం అంతేనండి అంటే వర్షాలు ఉండై ఏముండై, కొంచం ఎండ ఉంటది గని బాగుంటది. టెన్షన్ లేకుండా లేకుండా ఉంటది, మళ్ళా ఎక్కడ పెట్టినా మస్త్ సలు అక్కన్నే వండుకోవచ్చు ఎవరు వచ్చినా గాని స్లాప్ల మీద పడు పడుకుంటారండి. పెళ్ళ అంటే టే ఇబ్బంది ఐతది, అందరికి దుప్పట్లు కావాలి అది సే నండి మళ్ళీ పెళ్ళ అంటే చాలా మంది వస్తరు కాబట్టి అంటే వ్యవసాయం చేస్తే వాళ్ళకి కన్వినేట్ గా ఉంటది కదండి. అవునండి అవును, అవును కన్వీనెంట్ గా ఉంటది కు వాళ్ళకు చేన్లలో పోలాలలో అట్ల వెళ్తరు కదా వాళ్ళకసలు టైం అనేది ఉండది, ఇగ పెళ్ళకి ఎక్కువ మంది రాలేకపోతరు. డి అవును. మ సమ్మర్ లో అయితే మంచిగా అం అవునండి సమ్మర్ లో అందరు అస్తరు మళ్ళీ ఇంకోటి ఏందంటే పెళ్ళ అంటే చాలా మంది వస్తరుగా చాలా మంది వస్తరు కాబట్టి ఆ అసలు ఎండాకాలం సమ్మర్ లో పెళ్లిలోనే బాగుం
ఆ రేస్ సమ్మర్లో అయితే మాకు పెళ్ళిళ్లాక్ పోయి పోయి, బాగా బాగా పోయినమండి ఈ సంవ
మా దగ్గర చుట్టాల వాళ్లయే బాగు మంది పెళ్ళైనయి ఇంగా వెళ్ ఉండుండలేక పోయినా, అవునండి ఇగ తప్పదు పెళ్లిళ్లు, ఫంక్షన్లు ఉంటే వెళ్లాల్సిందే. కొంచెం దూరం అనంటే అంటే స్టెప్స్ చేంజ్ అయినా గాని వెళ్ళకు పోనిగ నెక్స్ట్ టైమ్ వెళ్దాం అనుకోవచ్చు, ఇగ దగ్గర వాళ్ళు కాబట్టి కంపల్సరీ ఈ మాంకుడ తప్పుకుంటే బాగుండది కదా వాళ్ళను మనల్ని ఎంత గుర్తు పెట్టుకొని వచ్చి చెప్పినప్పుడు మనం కూడా ఎళ్ళకపోతే బాగుండదు కదా మళ్ళీ ఉన్నదండి ఈ మధ్య ఈ మధ్య ఆ రెండు మ్యారేజెస్ ఉన్నయి ఎళ్లడమేన అండి మరి? ఇగ వెళ్ళడమే అండి, తప్పదు ఇగ మనకొచ్
ఆ
నేను గుడ అసలు వెళ్లాల్సింది కాదు. సమ్మర్ లో చాలా మ్యారేజ్ కి వెళ్లినం ఈసారి అంటే సమ్మర్ వస్తేనే మ్యారేజ్ ఉంటాయి కాబట్టి మళ్ళ పిల్లలకి స్కూల్ కూడా ఉండదు ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా ఉండదు ఉండదు కాబట్టి అవును మళ్ళీ ఇంకేంటంటే స్కూల్ టైం లో మ్యారేజ్ చేస్తుంటే పిల్లల స్కూల్స్ టైం వేస్ట్ అయిపోతుంది
ఎక్కడ వరకు
అవున ఎక్కడి వరకు అక్కడనే డ్రాప్ అయిపోతది అవునండి అవును మనకు కూడా కొంచెం అయ్యో పిల్లలకి స్కూల్ ఉండి పోయింది అన్నట్టుగా కొంచెం మనకు కూడా టెన్షన్స్ ఉంటాయి అదే ఇబ్బంది నిన్న అనేసి ఇట్లాంటి అయితే వాళ్ళు కూడా చాలా పిల్లలకి స్కూల్ ఇప్పుడైతే మా సార్ ఒక్కరినే పంపిస్తానండి ఆ హా ఎందుకంటే పిల్లల స్టడీ వేస్ట్ కావద్దు ఎందుకంటే బ్యారేజ్ కి ఇప్పటి నుంచి వాళ్ళ స్టడీ వేస్ట్ అవుతుందీ
వేస్ట్ అవుతుంది అనేసి
వేస్ట్ అవుతుంది అనేసి మా సారునే పంపిస్తా స్కూల్ టైం అయింది ఓకే అండి మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాల అండి
ఓకే అండి ఆ